హలో
ఆ ఏం చేస్తున్నారు
స్తుందండి
ఆ వినబడుతుందండి ఏం చేస్త హ తినం మీరు తినరా
ఆ తిన్నానండి
ఏం కూర
మాది చికెన్ అండి మీది
మాది ఇప్పుడు టమాటా పచ్చడి అది మధ్యాహ్నం చికెన్
హ మధ్యాహ్నం చికెనా
ఉ అంటే ఇప్పుడు కూడా తొందర పోతే చికెన్ బట్టేది ఉండే కానీ మేము లేట్గా వెళ్ళినాము
మిస్ అయిపోయారా చికెన్ని
ఐపోంది
మీకు ఇష్టమా అండి చికెన్ అంటే.
మంచిగా వండితే ఇష్టామ అండి అంటే ఇక్కడ మంచిగా వడుతారు కొంచెం.
ఉమ్
కానీ ఇగ పొద్ ఎందుకో పొద్ లేదు నా కు ఓండడం రాదు.
ఉమ్ తినడం తినడం ఒతద
తినడం ఒచ్చు.
వోచ్చండి
తినడం పుట్టంగానే నేర్పించారండి. తిను తిను అనుకుంటే తినడం మాత్రమే నేర్పించిలు కానీ వం వండమని ఎవరు నేర్. పియలేదు
వంట నేర్చుకోవాలి కదండీ ఆడపిల్లల అంటే ఇప్పుడు వంట నేర్చుకోవాలి అది ఇదాని పెద్దవాళ్ళు అంటు. టారు కదా నువ్వు ఆడపిల్లవ ఇది నేర్చకోవా అది నేర్చకో. న పని రాదాని అవునండి మమ కూడా బా తిడతారు అందుకే వంట నేర్చుకున్నాను నేను కూడా
అంటే పెళ్ళయినంక మేము కూడా నేర్చుకుంటాం
ఇది వండరాల అది వండరాల బట్టర్ ఉతకాలి అది ఉతకాలి ఇది ది ఉతకాలే అది ఇదని తిడతారండి పెద్దవాళ్ళు ఆడపిల్లయితే ఇవన్నీ చేయాలా అండి
ఎమో మను మగ వాళ్ళు చేయొచ్చు కదా వచ్చేవాళ్ళు
ఆ ఏమో అండి ఆడపిల్లలయితే అలా చేయాలండి ఏ రాజ్యాంగంలో రాసిందండి బాగా ఇబ్బంది పెడతారండి పెద్దోళ్ళు అయితే
నిజంగాండి అందుకే వాళ్ళ వాళ్ళని కూడా చేయమన్నా మీ సారీ రోజు తప్పించి రోజు
అవును ఆ రూల్ రావాలండి రాజ్యాంగం రాసి పెట్టాలి ఒక రోజు భర్త చేతే ఒక రోజు భార్య చేయ్యాలని ఇప్పుడు ఆడవాళ్ళు అందరు జాబులకు అన్ని అన్ని పనులు చేస్తారండి వంటకి అంకితమయి ఎవరు ఉండట్లేరు అయినా కూడా వాళ్ళకి అంత డిమాండ్ అండి ఆ ఆ చేద్దామండి
తెలంగాణ బంద్ పెడదాం ఇగ రేల్ రేపనించు కొన్ని రోజుల దాకా
పెట్టాలండి అంతే చికాకులు అయితదండి అసలు రోజు వండడం తినడం కడగడం తోమడం మూడ్చడం తుడవడం ఇవే పని అండి ముడ్లు గడగడం ఇదే సరిపోతుంది
పిల్లలుండి ఇంకా పెద్ద పని
ఇదే పన అండి ఇది అన్ని వదిలి పెట్టుకోనీ ఎటైనా పో బుద్ధి అయితుందండి నాకు
రండి మరి మా హాస్టెల్కి వస్
మల్లి మళ్ళీ అందులో ఒకటి ఎప్పుడన్నా రిలాక్స్ అయ్యి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏదో ఒకటి చూద్దాం అంటే అందులో కూడా ఆడోళ్లు చేసే కష్టాలే వత్తాయి అవి అలో ఏడుపు కూడా అమ్మ ఇంత టార్చర్ అవుతుందా అని కానీ నాకు నాకే అనిపిస్తుంది అని అలా చూపిట్టే వీడియోలోకి ఇంకా కు అనిపిత్తాంది నాకు చేసిందాని కంటే
కొన్ని కొన్ని పనులు తప్పుతాయి కదా
అలా ఎలా వెళ్తామండి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు కష్టపడం మనం పోనీ పోండాని మనం దోలేసారండి మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎట్ట వెళ్తామండి మళ్ళా డబ్బులు కూడా పోతారండి బోలంతా పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడి అంతా నాశనం అయిపోతుందండి మనం ఉంటేనే ఆ పెట్టుబడి అంతా తీర్పుకోవచ్చు అందుకే వెళ్ళలేకపోతున్నానండి
లేదా మరి ఉగాదికి ఎప్పుడు పోతారు ఇంటికి
ఇక్కడ పెట్టుబడి పెట్టినాకా ఉగాదికి ఎందుకు పోవాలండి
గా పెట్టుబడి కోసం అని పండుగలు కూడా మిస్ చేసుకుంటారా అండి
ఏ వెళ్తామండి కాకపోతే అలా అంటున్నా జోగ్గా
అంటే బుధారం అట్లా వెళ్తారా పండగే బేస్తారం కదా
ఆ వెళ్తాం మా చెల్లి వత్తుందనుకుంటే ఆమె రావట్లేదు అనుకుంటా మా తమ్ముడు కూడా రావట్లేడట అండి మరిగ నేను ఒక్కదాని పోతా పోనా వద్దా అని ఆలోచించుతానండి
మీ చెల్లిని రమ్మనండి మీ చెల్లకి ఏం పనిలేదు తి ఉంటుంది అక్కడ
చదువుకుంటున్నట్టుంది పాపం ఎందుకు డిస్ట్
కాదండి ఒక్క రోజు పొయ్యి రావచ్చు కదా అంటే బుధవారం వచ్చి బేస్తారం తినేసి అది శుక్రవారం పొద్దుగా లేసి రావచ్చు తను
రావచ్చు కానీ లాంగ్ అవుతుంది ఒక రోజు మొత్తం జర్నీ అవుతుందట
ఉమ్ జర్నీ అయితే ఏమయితుంది ఒక రోజు రెండు రోజులు పోతుంది రెండు రోజులు ఇప్పుడు అన్ని చదువుతుందటనా
ఉమ్ ఒక్క రోజే కదా మళ్ళ ఇంటి దగ్గర ఉండేది
మరి ఎగ్జామ్ అయిపోయినాంక వస్తుంది అటనా చె
ఆ ఏంటండి
టనా మీ చెల్లి
ఏమో అండి తెలీదు మా ఇంటి దగ్గర చల్లటి గాలి వస్తుంది మీ దగ్గర వస్తుందా
మస్తు చల్లకోస్తా అంటే ఇంగ ఇప్పుడే తిన్నా కదా పైన నడుద్దామని పైకి వచ్చిన చల్లగుంది ఉమ్ అందుకనేసి గట్ల పైకొచ్చి నడుస్తున్నా
మీ అక్కలకు పెళ్ళిళ్ళు అయిందా అండి
ఆ అయినయి అండి అంటే నాకు ఇద్దరు ముగ్గురు ఆ మీ అంత స్పీడ్ అంటే కొంచెం నిమ్మలంగానే మాట్లాడతారు
అలా కాదండి నా బాధలని చెప్పుకుంటుందా నేను చెప్పినట్టే
చాలా బాధలు చెప్పుకుంటదండి పెళ్ళైన అందుకే పెళ్ళంటే విరక్తి వస్తుందండి మాకు కూడా
మీరు కూడా తొందరగా చేసుకోకండి చనం ప్చ్ అంటే కొంచెం అన్నీ తెలిసి జాబు చేసి కొం సంపాదించి మీకంటూ మీకు అన్ని ఓకే అనే టైం లో చేసుకోండి
ఓకే అనే టైమ్ ఉండాలి మళ్ళీ పిల్ల అంటే ఉంటారు కదా వాళ్ళు కూడా మంచిగా ఉండాలి
ఉమ్
ఆకిలేంది లక్కీ పర్సన్ సారీ సారీ సారీ ఇంక ఇంక ఏం చేస్తున్నారు
ఇంకేం లేదండి మీరేం చేస్తున్నారు మధ్యలో మధ్యలో వాయిస్ కట్ అవుతుందండి
ఇక్కడ అందుకే
ఆ సిగ్నల్ అందట్లేదా
ఆ వాయిస్ బ్రేక్ అయితే అంటే కట్ అయితన్నటుంది అందుకే
ఇంకా అండి మీ పొలం దగ్గర ఏమేమి పంటలు వేశారు
ఇంకా అదే వరి ఉన్న అప్పుడు పత్తి వేసి పత్తి వేసిన తర్వాత మొక్కజొన్న మళ్ళీ ఇప్పుడు పొలంలో మళ్ళీ వరి మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే ఇవి ఉంటాయి కదండి వాటిని మంచిని వె ళ్ళు కొత్తిమీర ఆ పజ్జనోలు అవి అవి ఒక్కొక్క మళ్ళ కలిపినం కాకపోతే నీరు లేక అది ఎండిపోయినాయి
నీరు లేకే ఎండిపోయాయ కోత్తిమీరా అవునండి కోతి మీరు మన దగ్గర పండించుకుని చాలా బాగుంటుంది ఊకే చట్నీ చేస్తానండి సూపర్ ఉంటుంది
కోత్తి మీరా చక్నీ
ఆ అవునండి నాకు చాలా ఇష్టం
ఆ మంచిగా పండినవి అంటే మంచి ఇంక ఒక తడి రెండు తల్ల అయితే అయిపోతుండే కానీ నీళ్లు ఇవి అంట మక్కజొన్న ఏస్ మన్నా అన్నాం కదా వాటికే నీళ్ళు జరిపోక ఇంకా వాటికి బంద్ పెట్టిండు ఇక ఎండిపోయినాయి అట్లనే
అవునండి ఆ కొత్తిమీర పుదీనా మినుములు శనిగలు ఇగా ఇట్లాంటివి వేసుకోవాలండి చిన్న చిన్నవి బయట కొనాలంటే ఏం కొంటాం
మ్ మళ్ళ మన ఇంట్ల పండినవి బాగుంటాయి కదండి
ఆ మన ఇంట్ల పండినయి టేస్ట్ ఉంటాయి మా అమ్మ వాళ్ళు పెసర్లు పండిస్తారండి పెసర్ పప్పు అసలు బయట కుంటే అలా ఉండదండి కాకపోతే అది కూర వండుకుంటే మామూలుగా ఉండదండి ఆ కూర అసలు
అందుకే నేను అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తానన్నండి ఇలా అంటే మా ఫ్రెండ్ తీసుకెళ్ళట్లే
ఏంటండి
నేను అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తా అని చెప్పిన కానీ మీ చెల్లి తీసుకెళ్ళట్లేదు నన్ను
హలో మేము ఇంకా మినప్పప్పు మినుములు మా అమ్మా వాళ్ళు పండిస్తారంండి కందులు మా అమ్మ వాళ్ళు పండిస్తారండి అ మీ అమ్మ వాళ్ళు కూడా పండిస్తారండి
ఏంటి అండి మినుములు ఆ కందులు పండిస్తాము గాని మా ఆ వరికి అంటే
అంటే మీరు ఇట్లా పూల తోట లాంటివి ఇట్లాంటిడి ఏమన్నా పెడతారా అండి
ఏం లేదు అట్లా కందులు అంటే
బంతి పూలు వేయనండి ఇప్పుడు మనం పంట వేసినప్పుడు బంతి పూలు వెళ్ తే ఆ బంతి పూలు పంటకు పట్టిన పురుగులను ఇట్లా అన్ని పీర్చుకుంటుంది
మ్మ్ ఆ అట్లే ఏం అంటే తోట పెట్టినప్పుడు బంతి పూలు పెడతాం కానీ ఇగా మిగతా అప్పుడు పెట్టమ్ ఇగా మేము
మా దగ్గరయితే చామంతి పూలు, బంతి పూలు మళ్ళీ ఆ మన చిక్కుడు ఉంటుంది చూడండి చిక్కుడివి చిక్కుడు గింజ చిక్కుడు చెట్లను ఆ చిక్ చిక్కుడు చెట్లనే వేస్తరండి మాకు ఒక పెద్ద బావి ఉంటది ఆ బాయి గడ్డకు చిక్కుడు చెట్లు ఎత్తరాండి అసలు మా ఆ చిక్కుడుగాయలు మా మమ్మీ పచ్చడి పెడుతుంది సమ్మర్ మొత్తం అదే తీనోచ్చండి ఆ పచ్చడి తోటి అలా ఉంటుంది
అవునా ఈసారి వచ్చినప్పుడు మాకు కూడా తీసుకరండి కొంచెం
ఆ తప్పకుండా మా ఇంటికి రావాలండి మీరు
ఆ వస్తాం వస్తాం తీసి ఆ పచ్చడి కోసం అంటే చిక్కుడు దానికోసంమయినా వస్తాం ఇగ
ఆ సరే రండి వస్తే మిమ్మల్ని మీకు మా పొలము అంతా చూపించి అన్న అన్ని చూస్తామండి మేము ఏమి పంటలు ఏస్తాము అవన్నీ చూపిస్తానండి
మొత్తం తిరిగేస్తాం అంటే మీ అత్త ఇద్ద రెండు దగ్గర దగ్గరలోనే ఉంటాయా అంటే అమ్మవారిది అత్తగారిది దగ్గర దగ్గరలోనే ఉంటాయా
ఆ అమ్మాయి కొంచెం దగ్గర దగ్గర ఊర్లోనే ఒక ట్వెల్వ్ కిలోమీటర్లు తర్టీ కిలోమీటర్స్ ఉంటాయండి అంత
ఉ హ అవునా ఇ
మీరు ఇంకేమేమి పంటలు ఎస్తారండి
ఆ అవే వేస్తున్నామండి ఇప్పుడైతే అవే ఒకప్పుడు చాలా వేసేది అన్న కదంటే తోట ట్లా ఇప్పుడు మాత్రం ఇవి వేస్తున్నాం ఇక
నీ మరిది చేస్తలేరేమో
హఊ అది ఉడక బేట్టడం కొంచెం కష్టమయవుతుంది కదా ఆ ఫస్ ఫుడ్కడ్రోజు ఎంత మంది కావాల స్తాను అంత మందిని ఇప్పుడు ఎవరు అంటే పిలిచినా అందరు ఇస్తే అప్పుడు బలు బదులు అంటారు ద అట్లా పోయేది ఇ ఇప్పుడు అట్లా వచ్చేటట్టు కూడా లేరు ఎందుకు లేరు రిస్క్ తీసుకోవడం అని ఎవరు వేస్తలేరు ఇక ఇక మిరప తోటనే మో అప్పుడు తోటలు బాగా వసేది మా ఊళ్ళో
ఆవును తోటలు చాలా పడిపోయాయి ఇంతకు ముందు తోటలు బాబెట్టి పెట్టారు ఇప్పుడు ఏం పెట్టట్లేరండి అట్లా
అవునప్పుడు తో తేజ అయినా మన తోటలు అయినా మస్తు పెట్టేది ఆ తోటలు పెట్టినప్పుడు బంతి పూ అంటే బంతి చెట్ట్లా పెట్టేది అంటే తోటలకు పురుగు బా పడుతుంది కదా
ఆ
అప్పుడు బంతి చెట్లు పెట్టేద్దాని చుట్టూ బాగుండేది
అవును మా సైడ్ ఉ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో చామంతి పూలు బంతి పూలు బాగాబడతారండి ఇప్పుడు ఉగాదికి బంతిపూలు తీసుకొని వచ్చి గుమ్మానికి దండలాగా వేస్తారండి వేసాక అవి వెండిపోతాయి కదా వెండిపోయానాక మళ్ళీ చెల్లకలు తీకుపోయి అలుకుతారండి ఆ బంత పటి పూలను ఆ ఎండిపోయిన వాటిని రండి ఒక కవర్ లో దాసి వర్షాకాలంలో అలుగుతారు అప్పుడు మళ్ళీ బంతి చెట్లు మలుస్తారు మొలుస్తాయి
చాలా మంచి ఉంటది చేయనట్లు చూడడానికి
అవునండి వా చిల దగ్గరి పోతే చిలక దగ్గరి పోతే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ వాతావరణం చాలా బాగుంటుందండి
అవునా
మీకు కూడా అలానే్యం బా అని ఎక్కువ మేము చెలక కాడికి పోవాలని చూస్తాము కాకపోతే మా అమ్మ వాళ్ళు తీసుకెళ్లరు ాండి
అంటే ఈ పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకుంటారేమో వాళ్ళు
అలా అనుకొని తీసుకెళ్లరండి సరే అండి ఉంటాను
ఆమ